నమస్కారం అండి
నమస్కారం అండి
భోంచేసారా
అవును భోంచేసారా
ఆ భోన్ చేసామండి ఏం చేస్తున్నారండి
ఏం చెయ్యలేదండి ఇప్పుడే అన్నం తిన్నం
ఉ
చెప్పండి
మీకు ఇష్టమైన పండుగల గురించి మాట్లాడదామ అండి
ఆ తప్పకుండా మాట్లాదామండి
మీకీ ఏ పండుగ అంటే ఇష్టమండి
నాకు దసరా అంటే చాలా ఇష్టమండి మా ఇంట్లో చాలా పెద్ద పండగ దసరా పండుగ అంటే
మీ ఇంట్లో చాలా పెద్ద పండగ నా అండి అది
ఆ అవునండి
దాంట్లో ఏముందండి విశేషత అంటే మాతో చెప్తారా కొంచెం అంటే ఆ దసరా పండుగ రోజు మీరు ఏం చేస్తారు మీ మీ ఇంట్లో ఏం చేస్తారు అసలు దసరా అంటే ఏంది దసరా దసరా గురించి ఆ రోజు మీరు ఏం చేస్ సారు దాని ప్రత్యేకత ఏమి మాతో కొంచెం పంచుకుంటారా
ఆ తప్పకుండా అండి
మ్మ్
తొమ్మిది రోజులు దేవి నవరాత్రి చేస్తామండి
అంటే దసరా అంటే మ్మ్
మా ఇంట్లో పూజ చేసుకొని గుడికి వెెళ్లి దక్షించుకొని అమ్మవారికి కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం చేస్తారు కదండి
ఆహో అంటే తొమ్మిది రోజులు
చి
ఆ
అలా మంచిగా చేసుకుంటామండి ఒకో రోజు రోజు గుడికి వెళ్ళేసి అమ్మవారిని మొక్కోని వచ్చి ప్రసాదం తీసుకొని ఇంకా కొంతమంది అమ్మవారి గుడ్లకి వెళ్ళి దర్శించుకుని మొక్కని వస్తామండి బాగా మంచిగా తర్వాత ఇంకా దసరాకి మూడు రోజులు ఉన్నప్ప ఇప్పుడు మా ఇంట్లో కొంచెం ఇంకా బాగా చేస్తామండి అమ్మవారికి మంచిగా పూజ చేసుకొని ఇంట్లో
హ్మ
ఆ బంధువులందరూ వచ్చింటారు కదండి పండగకి ఆ ఇం పండుగ రోజు మంచి బట్టలు వేసుకొని కొత్త బట్టలు అన్ని వంటలు చెస్ కొని పోలిక అన్నం పోప్పు చారు వడియాలు వడలు
మ్మ్
పాలు పెరుగు
అమ్మవారికి నైవేద్యం పెడతారా అండి
ఆ పెడతాం అండి కచ్చితంగా
తొమ్మిది నవరాత్రులు అన్నారు తొమ్మిది నవరాత్రులు ఈ తొమ్మిది రోజులు ఒక్కక్క ఒక్కొక్క ప్రత్యేకతంగా చేస్తారా
అమ్మవారికి స్వీట్ ఏదో కట్టి పెడతాంము దసరాజు రోజు మాత్రం అన్నిీ వంటకాలన్నీ పెడతామండి
ఆ దసరా అనేవి ఎందుకు జరుపుకుంటారంండి పండుగ
దసరా అనేది ఆ రాముడికి రాముడు అయోధ్యకు వచ్చింటాడు కదా
హ్మ
దాని దసరాగా సెలబ్రేట్ చేసుకుంటారండి
ఆ నేను విన్నానండి
పండగలాగ అది ఒకప్ప ఆ
కాల్చి చంపడం కాలు కిందయి
అది ఒకటి అంటారు మ మరి వచ్చేసి రాముడు అయోధ్యకు వచ్చిందేద ఇప్పుడు ఊరు ఊరంతా పడుగ చేసుకుంటారంట అండి అయోధ్య అంతా అట్లా మనం కూడా దష్ తర మంచిగా వేసుకుంట తమండి
దసరా పండుగ రోజు బాగా మీ కుటుంబ సభ్యులతో కలిసి గుడి
ఆ మా మా ఇంట్లో ఒక పద్ధతి ఉంటుందండి, మా ఇంట్లో సాయంత్రం జమ్మి చెట్టుకి ముక్కొన్ వచ్చి అందరికి జమ్యాకి చి వల్ల కాళ్ళు ముక్కొనేది ఒక ఆచారం అండి మా ఇంట్లో
ఆ అవునండి నేను విన్నానండి అప్పుడు పెద్ పెద్దవాళ్ళకి జమ్మి ఆకు చేతిలో పెట్టి వాళ్ళ కాళ్ళు మనం ముక్కుతుంటే వాళ్ళు మనకు డబ్బులు ఇస్తారని విన్నానండి.
మా ఇంట్లో ఇంకొంచెం ప్రత్యేకమైన పద్ధతి అండి దసరా రోజు మాత్రమే అట్లా చె చేస్తారు ఇక నలుకు కాళ్ళు మక్కుంటారు కానీ జమ్యాకి ఇచ్చి ముక్కుతరు
ఉ అవునండి నేను విన్నాను నాకు సంక్రాంతి అంటే చాలా ఇష్టం తమండి
అవునా మీరు సంక్రాంతి ఎలా జరుపుకుంటారో మాకు కొన్ని చిన్న వాక్యాల్లో చెప్తారా
ఆ తప్పకుండా చెప్తానండి అంటే ఇప్పుడు సంక్రాంతి అనేది ఫస్ట్ మొదటగా మనము ఎందుకు చెప్పుకుంటాం, అంటే అప్పుడప్పుడు రైతులు పండించిన పంటలు అన్నీ చేతికి వస్తాయి, కాబట్టి అప్పుడు మంచిగా డబ్బులు వస్తాయి. తొలి ప వన్ టు ఆ సంక్రాంతి పండుగని చెప్పుకుంటామండి సంక్రాంతి పండుగని మూడు రోజులు ఆ సంక్రాంతి పండుగని మూడు రోజులు జరుపుకుంటామండి అది ఫస్ట్ భోగి సంక్రాంతి కనుమ ఉ మొదటిగామ్ మొదగడ్డగా సంక్రాంతి అంటే గుర్తుకు వచ్చేది ముగ్గులండి
ఆ అవునండి
ఇప్పుడు ఎక్కడైనా మా ఊర్లో అయితే సంక్రాంతి పండుగ అప్పుడు ముగ్గులు పోటీలు పెడతారండి. ఇక్కడ మీకు చెప్ పెడతారండి అట్లా,
ఆ పెడతారండి మాక్కూడా మేము కూడా ఇంటి దగ్గర వేసి మళ్ళీ అక్కడ కూడా పాల్గొంటామండి.
ఉమ్ ముగ్గుల పోటీలు, కోడి పందాలు, ఎద్దులాటలు అన్నీ చాలా జరుగుతాయండి మా ఊర్లో అయితే పల్లెటూరు కదా ఇంకా బాగ జరుగుతుంది. ఆ ఇంకా ఏంటం ఏ పొద్దు పొద్దున్నే అందర్ ప లేచి ముగ్గులేసి హరిదాస్ వస్తారు హరిదాసు కి బియ్యం వేస్తారు ఇంకా గోమాత వస్తుంది ఆవు వస్తుంది ఇంటి దగ్గరికి ఆవుకి అరటి పండ్లు అవన్నీ పెడతారండి చాలా బాగుంటుందండి పండగ అయితే ఆ భోగి రోజు
స్తారండి
సంక్రాంతి రోజు పొద్దున్నే లేచి పూజ చేసుకొని ఆ ఆ దేవుడి దగ్గర మనం ఇంట్లో చాలా వేస్తామండి వంటలు మామ్మ అయితే హోయ వేస్తుంది అన్నం, చిత్రాన్నం, రసము, పప్పు, వడియా ఇంకా కొన్ని పికిల్స్, పాయసం అట్లాంటివి చాలా వరకు చేస్తామండి అట్లంతా చేసి దేవుడి దగ్గర పెట్టి ఇంక మళ్ళీ అవన్నీ తింటాము తిన్న తర్వాత ఏదైనా ఫస్ట్ గుడికి వెళ్ళేసి వస్తామండి
ఆ అవునండి
ఇంక మళ్ళీ ఇంకేముందండి తినడం ఇంకా ఫ్యా కుటుంబంతో అంతా మంచిగా ఉండడం
ఆ నం దంగ ఉండడం
ఆ మళ్ళీ ఇంకా మ అంటే ఫస్ట్ బోగి రోజూ ఎంచె చలంటే తల పైన ఆ ఇది అనపకాయ తెల్సా అండి అనప కాయ, రేగి పళ్ళు, చెరుగు పెట్టి స్నానం చేస్తాం అన్నట్టు అంటే ఇప్పుడు మనకు పై నుండే దరిద్రం మంతా పో పోతుందన్నట్టు
ఆ అవునండి
ఇంకా మళ్ళ వచ్చెసి ఇంక కనుమ అండి కనుమ రోజు కనుమ రోజు ఇంకేముందండి మంచిగాన నాన్ వెెజ్ తిండమే నండి చికెన్ మటన్ కోడి కూరా మటన్ కూరా ఆ రాగి సంగటి అవన్నీ చేసుకొని ఇంకా తిండ మే అండి చాలా బాగుంటుందండి సంక్రాంతి అయితే
పండకు అందరు చుట్టాలు వచ్చింటారు
ఆ
మంచిగా ఆనందంగా
చింకా మల్ ది ఈ ఊర్లో ఎక్కడైనా పెద్ద చెట్టు ఉంద అనుకో చెట్ దగ్గర ఊయల వేసారండి పెద్ద ఊయ్యాల చిన్న పెద్ద తేడా లేకుండా ఊయ్యల ఉగుతామండి చాలా బాగుంటుంది మీ మీ సైడ్ ఇట్లా ఇస్తారా
పక్క కూడా ఇలా అగ్నే చేస్తారు
మీ మీకు తెలిసిన విషయాలు ఏమైనా చెప్తారా అండి సంక్రాంతి పండుగ గురించి
చెప్తా మండి మేం పొద్దున్న లేసు ముగ్గు లేసి ఉమ్ తర్వాత తా జ ముగ్గు కి రంగులేసి మరి ఇంట్లో మా మీళ్ళి కోలీగలు చిత్రాణం ఓ అన్నం రసం వడియాలు వడలు అన్ని చేస్ వస్తుందండి తిన్ లే ఆ మేమేం తినమండి డైరెక్ట్ గా మధ్యాహ్నమే తినేస్తాం ఎందుకంటే దేవుడికి నైవేద్యం పెట్టాలి కదా అందు క్కు అలా చేస్తాం మరి ఇంకా అందరు బంధువులతో మాట్లాడుకుంటా చాలా సందడిగా ఆనందంగా చాలా బాగు ఉందండి మేము కూడా భోగి రోజు స్నానం చేసేది ఓ అనపకాయలు రెకాయలు పెట్టుకొని చేస్త చమండి భుజంమీంద రెండు తల మ న ఒక ఒకటి
మీ సైడ్ కూడా ఇట్లా జరుగుతుందండి కోడి పందాలు అండి
పంద్యాలు తర్వాత చెల్లి కట్టు తర్వాత అన్ని చేస్తారండి మా పక్కన కూడా ముగ్గుల్ పోటీలు ఇవన్నీ
హమ్
చాలా బాగుంటుందండి అనా అవుడంద
ఇంకా పండుగలు మీరు చెప్పినారుగా మీకు ఇష్టమైన పండుగా దసారా కూడా చాలా బాగా అవుతుందండి మా సైడ్ కూడా
ఆ అవునండి చాలా బాగా జరుగుతాయి ఇంకా గోదావరి సైడ్ ఇంతో బాగా జరుగుతాయండి చాలా ఆనందంగా చాలా బాగుంటుందండి తోషంగా
అందరు బా మంచిగా కలుసుకొని కొబ్బరి తోటల్లో అలా వెళ్ళి ఆనందంగా సమయాన్ని గడుపుతారంట అండి నేను విన్నాను
అవునండి తర్వాత సంక్రాంతి రోజు కూడా అంతేనండి మార్నింగ్ లేసి అందరూ చలి మంటలు వేసుకొని
అవునండి ముఖ్యంగా అ చెప్పినాను కదా ఏమైనా ఇంగ రాత్రి అంతా మెళ్ళకుంటారు ముగ్గులు వేస్
పొద్దున్నే బోగి మంట వేసి సంక్రాంతి రోజు భోగి రోజు కనుమ రోజు ఆ మూడు రోజులు ఆ మనకి గుర్తొచ్చేది ఏమంటే భోగి మంట చలి
అవునండి భోగి మంటల్లో ఇంకా ఏమైనాయి ఇంట్లో ఉండిపోయిన పాత వస్తువులు కానీ
ముగ్గులు ఏసి కొబ్బెమ్మలు పెట్టేది మళ్ళీ హరిదాసులుకి బియ్యం వేసేది ఇలా చాలా బాగుంటుందండి ఇంకా కనుమ రోజు మామూలే అందరు చికెన్ మటన్ అ తినేసి వాళ్ల ఇంటికి వాళ్లు వెళ్లిపోతారు
అవునండి భోగి మంటల్లో ఇంకా మన ఇంట్లో ఏమన్నా మిగిలిపోయిడి పాత వస్తువులన్నీ
ఆ మన ఇంట్లో ఉండే అ ఇది అంత పోతాదంట అండి
ఆ అవునండి
వేసి భోగిమంట వేస్తారు ఇంకా ఈత చెట్ల ఇవి అన్నీ వేస్తారండి
చాలా బాగుంటుందండి మా తెలుగు రాష్ట్రంలో చాలా మంచిగా జరుగుతాయి పండుగలన్నీ
ఆ అవునండి మీకు ఇంకో ఇష్టమైన పండగ ఏమండి
మన మ జరిగే అన్ని పండగలు ఇష్టమేనండి కానీ దాంట్లో ఎక్కువగా ఇష్టం సం సంక్రాంతి
అవునా మీ ఊర్లో వినాయక చవితి ఎలా జరుగుతుందండి
వినాయక చవితి కూడా బాగా జరుగుతుందండి మీ అంటే ఎక్కడైనా ఒకటేలా జరుగుతుంది కదా వినాయక చవితి అంటే దేవుడు విగ్రహం పెట్టడం ఒక ఐదు రోజులు ఏడు రోజులు దేవుడు దేవుడి దగ్గర మంచిగా అందరు
అఖండ దీపం పెట్ పెట్టడం ఆ దీపాన్ని జాగ్రత్తగా చూసుకోవడం డెకరేషన్ చేయడం దేవుడి దగ్గర డాన్స్లుయ మేడ
మీ దగ్గర ఉన్న వీధిలో ఉన్న వాళ్ళందలో
చాలా బాగుంటుందండి వినాయక చోతి పడుగ కూడా
మళ్ళీ స్వామివారిని నిమజ్జనం చేసినప్పుడు రంగులు చూసుకుంటారు చాలా ఆనందంగా దేవుణి పంప పంపిస్తారు చాలా బాగుంటుందండి దాని వదిలి పెట్టుకొని చివరిగా పంపించే రోజు అందరికిీ బాధ అవుతుందండి
ఆ అవునంటడి
నేను చాలా పనుల గురించి మాట్లాడుకున్నాను మీరోజు ఏ ముఖ్యమైన విషయాలు మాతో చర్చించుకున్నాడు అంతే ధన్యవాదాలు